హలో
ఆ ఏం చేస్తున్నావ్ రా
ఎ ఏ ఏ వాయు గాలులు
ఆహ తిన్న రా అన్నం
తిన్నం
ఆ ఏంది ఇగ మా వోడు కూడా లేతడు లేతండు సుతాండు కలుమూతాండు పాలితాన ఇగ పాలు తాగుతాండు
కూలర్ బంజేసినవు
ఆ
కూలర్ బంజేసినవు కిటికీ నుంచి చల్లగా వతండి గాలి
నేను కూలర్ బంజేయలే గా మల్లేడ లేతడో అని ఇనిపితంద కూలర్ సౌండు
లేదు లేదు
ఓహో ఏం చెతాను మప్ప
శెనిజప్తాను
అన్న ఫోన్ చేష్ మంత సకు కర్జ అను అ ఏమింది పండు కోసం గతాడు చేసి వీడియో కాల్ మాట్లాడతాడు
హహ
న రండు తిట్టుకుంటారుద్దరు ఏనురు
అ
ఏ కజతుడు
అంతే
నేనే నీ దగ్గరకు వచ్చి ఆ మీషోలా అదేమంటారు స్పెలింగ్స్ టెర్స్ వాయిస్ తోని వస్తుంది చూడు ఒక బుక్
హ
అది పండుగ కోసం పండుగ బర్త్డే గిఫ్ట్ ఆర్డర్ చేద్దామని చూస్తా అన్న
ఆహ
రోతగాట్ సైడ్ చ్చ చి నాదాంట్లా ఆ మీషో యాప్ రావట్లేదు వెరిఫికేషన్ అని పడుతుంది
ఎందుకు
ఏమో నా నెంబర్తో రాట్లేదు నీ రోజు మా అక్కయి నెంబర్ యూజ్ చేసినవా మావ నెబర్ యజ అతే క్యాష్ ఆన్ డెలివరీది పోయింది అాంట్లో క్యాష్ ఆన్ డెలివీ ఆప్షన్ కూడా పోయింది మళ్ళీ అట్లా కాదని మా మావేన సి నా నా నెంబర్ పెడితేనేమో వెరిఫికేషన్ అనిస్తాంది ఇక కష్టమా నేను వాళ్ళతో మాట్లాడాలి దానికోసం
అవును
ఎందుకని ఇక ఇప్పుడు మీ దగ్గర కట్టొస్తున్నప్పుడు షాప్సీలా ఇది ఎక్కువ ఉంటందిరా మీషోలో తక్కువంది
అవునా
ఒకసారి దీంట్లో మీషోలో దీంట్లో రెండిట్లో చూసి చూద్దాం దీంట్లో తక్కువ వస్తే అది ఆడర్ చేస్తాం
ఓహో
చూద్దాం ఒకసారి సాయంత్రం అటు వస్తా క పండును తీసుకొని వచ్చిన అప్పుడు ఆ బుక్
ఏది ఇప్పుడు ఊహు ఇప్పుడు ఎట్లాస్త తెలిసి బుక్ కాదు చి పేపర్ చినుగుతుంది కానీ క్లాత్ మెత్తగ ఉంటది మనం మెత్త ఉంటదిగా
ఆ
పిల్లో
ఆ
ఆ మోడల్ లో వస్తుాంది దానికి జిప్ ఉంటది మధర మంచి చె ప క్లాతే మంచి ఏమంటారు తిప్పే ఎత్తా అంటే ఏబిసిడలు ఉంటాయిలు ఉంటాయి అన్ని ఉంటాయి
అట్లా కాదు ఇప్పుడు బుక్ ఇది ఏముంటదంటే ఏమైనా నొక్కితే ఏ బి అని సౌండ్ వస్తుంది అన్నమాట మ్యూజిక్దిి
ఆహా మ్యూజిక్ ఆ
ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ అనుకుంటూ వస్తాయి
ఆహా
ఇప్పుడు స్కూల్ కి పంపిద్దాం అనుకుంటున్నార అది తీసుకుంటే కొంచెం కం ఉంటది అదే నేర్చుకుంటాడుగా
అవును
ఆగా పిల్లు ఎట్లా చదువుతా ఎట్లా పెడతా ఏబీసీల విడిగి ఏమైనా వస్తా ఏబీసీలు
అే
వీనికి ఏమైనాంటే జేసీబి కావాలా ట్రాక్టర్ కావాలా
మిక్చర్ కావాలి
ఆ ఇ్యే కావాలి మిక్చర్ నేను తెతాను వాళ్ళ డాడీ అంట అంటే వద్దు తాత తాత అంటాను
ఎహి
ఎట్లా చుటండో కోపంగా
ప్లేసిండ
ఓ ఇష వా ర్ కావాలంటే అయ్యాకి
హడే కుట్టడుగా
ఆ పండుకుంటాడు పండుకుంటాడు మళ్ళీ కళ్ళు మూసిండు మళ్ళీ కొన్ని వాటలు రాతుచ్చ వాడే పంటడు
ఆ
మీరు పండుకున్నారేమో అనుకున్నా నేను
అక క్
ఆ ఏమో ఇగ నెన్ కూడా కొంచసేపు బండుకుందామని చూసినకానీ మళ్ళీ తలనొత్తాంది ఒకేళ మోటర్ పెట్టినా ఇప్పుడు ఎడ పంటము లే లేదు అండి పండుకోలే. ఎప్పుడు వత్తరు మీ అమ్మొల్లు మరి.
సాయంత్రం
పో పోయిందా మీ అక్క
పోయిలే మర్చిపోయినా పార్ కోపలి వత్తార్
ఎందుకు
వాళ్ళ బావ బిడ్డ మ్యాచ్ అయ్యిందంట స్కూ సండే ఫంక్షన్ ఆ
ఓ
అలా మూడో బావ బిడ్డ మాచ్డ్ అయ్యిందంట్ ఆ చెప్తార్ చెప్తరు
మీ అక్కకి చెయ్యోచ్చా అప్పలు
చేతది కానీ ఏమేమి ఏయాలనేది కరెక్ట్గా తెల్వదు అయితే అయితే అమ్మకు ఫోన్ చెయ్యి సో వచ్చే చెక్ వల్ల
అదే మీ నైట్ మీరు మాట్లాడుకుంటారు చూడు నైట్ టు నిన్న సాయంత్రము జేసిందిగా మీ అక్క. ఇదే కారప్ పూసక్ ఎంతేయాలి అది ఇది అని ఏమో అడుగుతాంది గా
ఓ ఆ
ఇన్ను నేను అడుగుదాం అనుకున్నా నేను మర్చిపోయినా ఇగ ఎన్ని రోజ్
అరవై యే ఫోన్ చేశీరంట అన్న ఏడా అని
ఆహా
శనివారం ఎక్కుతారు సోమవారం ఆడ తిరుగుతారు. ఆదివారం ఎక్కుతారు మంగళవారం దిగుతారు
మీ ఇంటికి రార
ఈడీకి రారు గా
ఆహా బానే జేసీ పిలిసింది
ఆ ఇంట్లోనే ఉంటే మంచిగానే వుంటదిలే
హ్మ
మ్మ్ హ్మ్
చేసిందా సాల
ఏమ న వాయిసు ఒకటి స్టక్ అవుతుంది ఎందుకు
హే ఏం లేదా
ఆ ఇప్పుడపితంది
మనకు కూడా ఒక అమ్మాయింది కదా అని చెప్పి చేస్త అంటే
హ్మ అవును మళ్ళీ మన ంది ని వకిదప్పుడుంద అలుది ఏం పెడతుందింటమాట
ఏం లేదు ఆ గోల్డ్ అని ఏమండ అప్పని చేసి మరి ఎంత ఇస్తారో వాళ్ళు ఎంత ఇస్తారో వీళ్ళ ఎంత ఇస్తార ఆ
వ వాల్ పెద్దల్ ఎంతతివ ఇల్ ఎంతితవ
ఆది ఏందో ఎవరు రాలేదు
ఆ హ
ఆ
మీ మీ అమ్మలు పోరా
మాకు ఇంకా చెప్పాల చెప్త ఒకళ్ళ అమ్మ నా దగ్గర కలిసిపోతారు కావచ్చు ప విబ పో పో
ఎందుకు పోయి రావచ్చగా
అహే పోం పో వాళ వాళ్ళ అత్తమజాని పోయినప్పుడు పోయినాం కాగాని ఇలా పో మ మంచిలుగాదు వదినా
ఆహా
పె మా అక్కన్న పెద్దదిరులుతు దాని కళ్ళం అంట మేమందరం పోతే
ఓహో
అనుకోసార్ మాకు మా ఒకళ మా మా చె తప్పకపోయినా కానీ అమ్మ వీళ్ళు స్టేషన్ కు వస్తారుగా
ఆ
అప్పుడు పిల్లగాళ్ళని చూసి అళమోని ఇచ్చి ఇచ్చిత ఉంటది ఇక
ఆహా పోయిటప్పుడా
ఆ పోయేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు బుక్ చేసుకున్నారుద టికెట్లు
అమ్మో బాళ బుగ ఎత్తార సార
మరి ఫుల్ జనాలు తక్కువ జనాలు ఉన్నమొన్న కూడా అన్న చూడకపో అన్న చీట్ లేకపోతే మస్తు ఇబ్బంది అయ్యేది ఇప్పుడు మరి తినాలిన్నాయే బట్టలు మార్చుకోవాలి మనచ్చ ఎక్కాల మర
అవును
ఎంత టయ అడ ఉంటది
ఆ ఫంక్షన్ రోజే పోతారంటనా
ఆ వాళ్ళు ఆడ ఊ కొట్లేదంటడి అసలు పోదాం అన్నారంటడి అయితే ఇక దగ్గర వాళ్ళు అన్నీ చెప్పి చెప్తే సర్లే అని చెప్పతాను
ఆ మొన్నొచ్చిపోయినందుకు ఇప్పుడు రానిత్తలేేరు
ఆ అసలు వాళ్ళుది అక్క ఇన్నప్పుడ అని ఎల్తే వాళ్ళిద్దరి నుంచి పో ఊ నుంచి పోయి ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొని పోయేది
అవును
ఓ
ఎన్ని రోజులైతాన్దంట
ఎడ్రిక్స్
యూనిచిర్య్
సండే సండే వతారు
ఆ
శ శనివారం వెక్కి ఆదివారం దిగుతారు మళ్ళా ఆదివారం వెక్కి మళ్ళా సోమవారం దిగుతారు అంతే
శనివారం సాయంత్రం వత్తారు ఆదివారం రోజేనా ఫంక్షన్
ఆ ఆ శనివారం సాయంత్రం ఎక్కితే ఆదివారం దిగుతారా మళ్ళీ ఆదిగారం మంచిగా చూసుకొని ఆదివారం ఆడనే వాళ్లకి ఇల్లు ఉంది ఆడ ఉంది ఉంది ఉంది
ఆహా రూమ్ ఉందా సపరేట్గా మీ అక్కోలకి
లేదు అక్కోళ్ళకి బాత్రూమ్ ఉంటే పూల కొట్టించింది అక్క ఆ వాడుకుంటుందని
ఆ
వాళ్ళ చిన్నత్త కాడ పోయి వాళ్ళ వాళ్ళ ఇంటికాళ్ళ స్నానం చేతారు
ఆహా
చిన్నత్త వాళ్ళు ఇంట్లో చాలా మంది ఉన్నారు ఆడ
అవు
అ డో బాత్రూమ్ గిట్లుంటే వాడుకుంటుంది అన్ చెప్పి ఒక మాకు కూన కొట్టించింది
మంచి
మా ఆ మా ఒక్కచోట్లు ఇళ్ళ పెట్టుకుంటాం మనం మా అక్కే వాష్రూమ్ బాత్రూమ్ల ఎందు వాడుకోవాలని మా గుండు కొట్టించడి గుల కొట్టించి నల్ల ఉంటాయి నల్ల
ఆ
చిన్న హౌస్ ఉండే మ ఇంట్లో ఉన్నంత హౌస్ ఉంటే హౌజస్ ఉంటే ఇది తీసుకవే హౌస్ కూడా కురుప్ ఇచ్చింది
ఓహో
నీళ్లు పటుకోకుండా
ఓహో
అన్ని పుడిపచ్చింది కానిగోలు పెట్టుకొని ఏముండ సాంటదు గోడ లెక్క తిప్పుతారు
పోయి స్నానాలు చేసి ఫంక్షన్ చూసుకోని బట్ట తను మార్చుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కుడేగా
ఆహ అ నూడుల్స్ చేసుకోలేదా అయ్యా
ఉమ్
ఆ ఉండుడు శేషుడు లేదా
ఆ ఆ మా అక్క ఉండదు ఫస్ట్ ఆడ
ఆ వాళ్ళు ఏమన్నరమ్ మరి వాళ్ళు చుట్టాలు
ఎవరు ఎవరేమన్నారు ఆ ఎవరికి అంత అవసరం కూడా లేదు
సర్లే మరి మళ్ళ చేతలే
ఆ సరే